హలో
హలో
నమస్తే మేడం బావున్నారా అండి
నమస్తే చెప్పమ్మా మమ్మి బావున్నారా
ఆ బాగున్నాను మేడమ్ భోజనం అయిందండి మీది.
భోజనం ఏమి చెయ్యలేదండి చేయాలి
ఈరోజు అల్పాహారంలో బ్రేక్ఫాస్ట్ ఏమి తీసుకున్నారండి. ప్రోటీన్ ఫుడ్
ఉదయం ఈరోజు కాస్త బయటికి వెళ్లే పనిండడం వల్ల ఇవాళ ఏం తినలేదు.
హ
అలాగే పని మీద బయటికి వెళ్ళిపోయాను. అనమాట ఇ రోజువల్ బా మిస్ చేయాల్సి వచ్చింది, ఇక డైరెక్ట్ భోజనమే చేసేసాం.
మామూలు మామూలుగా బ్రేక్ ఫస్ట్ ఆ మిస్టేక్ కుడదా అని చెప్ప
చేయొద్ద అంటారు గానీ కాస్త ఈ రోజే జూన్
ఆ
కాస్త ఉరుకులు పరుగులు ఎక్కువైపోయాయి. ఈ రోజు ఫస్ట్ తారీఖు అవ్వడంతోని
ఆ
అండి కానే ఇవాళ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసుకోవడానికి సమయం సరిపోలేదు అందుకనే ఇంకా భోజనమే చేసే సి ఒకటేసారి ఈ రోజు టమాటా పప్పు చేసాను ఆ టమాట పప్పు చేసాారు మంచిగా దానికి తోడు మంచి కోడానికి పాపడాలు వేయించేసుకొని
ఆ
తినే శానే
హమ్
ఉమ్
న బంగల్ దుంప వేపుడు ఇప్పుడు తిన్నాను మేడం
ఆ
హమ్
వంట మీరు చేస్తారా
ఆ లేదండి ఒకొక్క రోజు నుంచి వస్తుంటారు వస్తుంది మేడం మేడం ఇం ఇంజనీరింగ్ చదివితే భవిష్యత్తులో ఎలాంటి వంటి ఉపయోగాలు ఉండ ఉన్నాయంటారు
ఇంజనీరింగ్ చదివితే అంటే ఇంజనీరింగ్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి మళ్ళీ కంప్యూటర్స్ సైన్స్ అని ఎలక్ట్ర్రానిక్స్ ని ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ అంటే పిల్లలు ఎంచు కునే దాన్ని బట్టి ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఆ కంప్యూటర్ సైన్స్ పెంచుకుంటే వాళ్ళ సాఫ్ట్వేర్ సైడ్ అయినళ్ళి పోచ్చు సాఫ్ట్వేర్ డేవలప్ చేయడానికి జాబ్లు చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ చదువుకున్న పిల్లలకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లొచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అప్లై చేయొచ్చు
మామూలుగా మామూలు ఇంజనీరింగ్ కి లేకుంటే మామూలు డిగ్రీకి ఈ రెండు రెండిట్లే ఏది తీసుకుంటే బెటర్ అంటారు
డిగ్రీ అనేది మూడు సంవత్సరాల కోర్సు
భవిష్యత్కు ఉపయోగపడేది ఇంజనీరింగ్
భవిష్యత్తు కంటే ఇప్పుడు మనము ఆ డిగ్రీ చద్ చదివిన వాళ్ళు గూడా ఈ కాలంలో మళ్ళీ సాఫ్ట్ సాప్ట్ వేర్ కోర్సుల్ నేర్చుకొని అదే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన పిల్లల్ తీసుకుంటున్నారు వాళ్ళు గుడా అంతే జీతం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ డిగ్రీ ఇంజనీరింగ్ అనేద్ దానికంటే వాళ్ళకి ఈ నే నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అదీ ఎక్కువా ఆ పరిగణనలో తీస్కోబడుతుంది. వాళ్ళకి అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేదొస్తే ఏ జాబ్ అయినా వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. కష్
ఇప్పుడు చదువుకోవడం అనేది గవర్నమెంట్ తరుపున చదు కోవడం బెటర్ అంటారా లేకపోతే ప్రైవేట్ కాలేజ్లలో చదువుకోవడం బెటర్ అంటారా?
ప్రస్తుతానికయితే ప్రైవేట్ కాలేజ్ల్లలో నాణ్య త బానే ఉంది కాకపోతే ఇప్పుడూ ప్రభుత్వ కళాశాలలో గుడా ఆ నాణ్యత పెంచుతామని అంటున్నారు. అది ఇక్కడ వరకు ఉందనే ది మనకు తెలీదు కాబట్టి ప్రైవేట్
మేడం ఓన్లీ ఫ్యూచర్లో జాబ్లో సెటిల్ అవ్వడానికి అంటారా లేకుంటే
నాణ్యతా జ్ఞానం పెంచుకోడానికి నేననేది.
అది మాముూల్గా గ గవర్నమెంట్ స్కూల్లో గూడా చెప్తూనే ఉంటారు గదా మేడం కాలేజీల
నిల్చొని ఒక గవర్నమెంట్ కాలేజ్ బయ్ నిల్చుంటే నానిర్ తనే రాద్దామా ఇప్ పోతుంది గదా అక్కడే
ఇప్పుడు గవర్నమెంటు కాలేజీలలో స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారు కదా.
అవునవును అదే అంటున్నాను ఇప్పుడు అదే చేస్తాం అంటున్నారు. కానీ అది ఎంత వరకు చేస్తున్నారు. అనేది మనకు తెలీదు లోపల ప్రైవేట్ క్ట్ ఏంటంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఫీజులు కడతారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ప్రశ్నిస్ స్తారు కాబట్టి క ఖచ్చితంగా నాణ్యమైన విద్ అందించడానికే చూస్తుంటారు.
ప్రశ్నించేది లేదు కాబట్టి కొంచెం ఆ తల్లిదండ్రులు అనేది కొంచెం ఆలోచిస్తారు గవర్నమెంట్ స్కూల్ కి పంపి చ్చడానికి అంతేనండి ఐ ఇక్కడయి అయితే మనం జీతం అవే మరి ఫీజు కడతాం కాబట్టి ఏదన్నా అడిగే అవకాశం ఉంటుంది. అప్ ఇప్పుడు మనం ఎంచుకున్న నాయకులనే పోయి డైరెక్ట్ గా అడిగితే బెటర్ కదా మేడం
ఇప్పుడూ ఆ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ దని కాదు గాని ప్రభుత్వంది అని కాదు గాని ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రైవేట్ కాలేజీలలకి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. అలా కూడా పిల్లల్ ప్రైవేట్ కాలేజీలలో కొంచం చదువేసి స్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరికీ ప్రైవేట్ కాలేజీలలో విద్య అనేది అందుతుంది. ఖచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలకి ఖచ్చితంగా ఫీజ రీయింబర్స్ మెంట్ ఉంది. స్కాలర్షిప్ వస్తుంది గాబట్టి చాలా మంది ఫ్రీ సీట్ తోనే అంటే గవర్నమెంట్ చదివిచ్చినట్టే ఇప్పుడు అది.
హ్మ్
గవర్నమెంట్ ద్వారానే వాళ్ విద్య అందుతుంది గాబట్టి కాకపోతే ఏంటంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదవట్లేదు కాబట్టి డబ్బులు కట్టట్లేదు కాబట్టి పిల్లల్లో ల్లో చదువుకోవాలి అనే ఉత్సాహం మాత్రం లేకుండా పోయింది. అ ఏముంది లే గవర్నమెంట్ ఇస్తుంది గదా.
హ్మ్
అని ఏదో టైం పాస్ కాలాక్షేపం చేయడానికి అలా కాలేజ్కి వచ్చి రెండు మూడు ఫోటోలు దిగి చెట్ల కింద కూర్చొని టైం పాస్ చేసుకొని వెళ్ళి వెయ్యి రకాలు తయారయిపోయారు ఇప్పుడు కాలేజ్లలో
అట్ ఇ మా ఇప్పుడునేద ఫస్ట్ స్టూడెంట్స్ నుంచి రావాలంటారా
అవును అవును స్టూడెంట్స్ అంటే కాస్ పేరెంట్స్ని అర్థం చేసుకొని ఆ చదు దు విలువ ఏంటి చదువుకుంటే ఎలా ఉంటాము చదువుకో కున్టుంటే ఎలా ఉంటాం అనీ వాళ్ళకి అది అర్ధం చేసుకోగలిగితే
దానికోసమే కదా ఇప్పుడు అంత ఫిజ్ కట్టి కాలేజీలు పంపిస్తుంది అప్పుడు ఆ బాధ్యత చెప్పే ఉపాధ్యాయుల మీద ఉంటుంది కద మేడం
లేదు లేదు చెప్పే ఉపాధ్యాయులు ఎక్కడ వరకు ఉంటది వాళ్ళు కాలేజ్కి వస్
ఆ అంటే కాలేజ్కి రమ్మని ఇంట్రెస్ట్ గూడా వాళ్ళే చూపించాలి కదా ఇగో ఇలా మా కాలేజీకి వస్తే వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంది ఇళ్ళ భవిష్యత్ ఇలా ఉంది మీర్ కుడా వస్తే మీ భవిష్యత్తు కూడా ఇలా ఉండదని వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్
ఆ అన్నీ చెప్తాం కదా అంత చెప్పినాకే కాలేజ్లోకి వచ్చి జాయిన్ అవ్ తరు కదా ఇలా చూపిస్తేనే కదా మా కాలేజ్ లో ఇలా ఉన్నాయి రండి అని అంటేనే తల్లిదండ్రులు తీసుకెళ్ళి పిల్లని అరేయ్ ఇది మంచి కాలేజ్ ఇందులో చదివితే నా కొడుకు నా కూతురు బాగు పడతారు అని తీస్ కెళ్లి వేస్తారు ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడో న్నారు ఇంజనీరింగ్ పిల్లలు
వాళ్ళు కొంచెం ఊరికి దూరంగా ఉండాల్సి వస్తది కొన్ని కొన్ని సందర్భాల్లో
మైపోతుంది మేము కాలేజ్కి వెళ్తున్నామని చెప్తున్నారు హమ్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలల్లో కూడా ప్రతి రోజు పిల్లలు రాకపోతే ఫోన్స్ చేయడం మెసేజ్లు పం పించటం చేస్తున్నారు అలా జరగకుండా ఉండడానికి పిల్లలు వాళ్ళ నంబర్లే ఇస్తున్నారు తల్లిదండ్రుల నంబర్లు ఇవ్వకుండా
కొన్ని కాలేజీలలో అలో అలోలేదు కదండి మొబైలు
ఇప్పుడు అన్ని కాలేజెస్ లో ఆలో చేస్తున్నారండి అట్ల ఏం లేదు
హమ్
లో మాత్రం అలో చేయరు సెకడ్ ఇయర్ నుంచి ఇంకా వాళ్ళు కాలేజ్ కి తెచ్చుకున్నా కాని క్లాలలో వాడకుండా కాలజ్ అయిపోయాకా ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలు క్కడకి వెళ్లి ఎప్పుడు టైంకి వస్తున్నారో తెలియట్లేదు కాబట్టి వాళ్ళే ఫోన్లు ఇస్తున్నారు తల్లిదండ్రులు కాబట్టి పిల్లల్ని కూడా ఏం ఆపడానికి లేదు గాని కాలేజ్ లో ఉన్నప్పుడు వాడక్ ఉండేటటు చూస్
చూస్తారు అవును మేడం
అంతే హమ్ ఏమో వాళ్ళకి పిల్లలకి ఆలో చనా వస్తే గాని ఇలాంటివన్నీ మారవ్
మీరేమవ్వాలనుకున్నారు
నేను లాయర్ని అవ్వాలనుకున్నాను మీరేమంటారు తల్లితండ్రులు పిల్లలకు ఫోన్లు కొని ఇవ్వడం కరెక్టే అంటారా
ఆహా ఫస్ట్ కరెక్ట్ కాదు మేడం వాళ్ళు స్టడీస్ పంప్లే కంప్లీట్ అయినాక వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగింది ఇస్ తే బెటర్ అనిపిస్తుంది
హమ్ పిల్లలు ఇప్పుడు చెడిపోవడానికి కారణం తల్లి తండ్రులే అంటున్నారు ఈ మధ్య కాలంలో ఎందుకంటే స్కూల్లో టీచర్ కొడితే నా మా కొడు కోట్టారు మా కూతుర్ని కొట్టారు ఆన్
టీచర్స్ ఆహ్ టీచర్స్ పైకి పేరెంట్సేళ్తన్నా తల్లిదండ్రులే వెళ్తతున్నా రూ వాళ్ళకి చదువు చెప్పించండి బాధ్యత తీసుకోండి అని చెప్తుంటే ఆహ్ పిల్లల వరకు అదే పిల్లలకు కూడా భయం ఉంటది మీ టీచర్ చెప్ అట్లా వినండి ఇట్లా కంప్లైంట్ ఇంటి వరకు తీసుకురాకుండా ఉండకుండా టీచర్ ఏం చెప్తే అది వినండి అంటే పిల్లల్లో కూడా కొంచెం భయం ఉండది
ఉంటది అలా లేకుండా పిల్లల ముందే వెళ్ళి టీచర్లను అడిగేసరికి
మ్మ్
అక్క భయం ఉండ లేదు టీచర్లు అంటే కూడా స్కూల్ ఉండే పిల్లలు అదుపులో ఉండల్ ఉండట్లేదు కాబట్టి ఈ కాలేజ్ లోకి వచ్చేసాక పిల్లలు ఇంకా వినకుండై వైపోతున్నారు
ఓకే మేడం థ్యాంక్ యూ
ఓకే అండి థ్యాంక్ యూ బాయ్